హలో నిన్న బాగా ఎంజాయ్ చేసావా
ఏం ఎంజయ్యా చెప్పాను గదా బోర్ గొట్టింది
అవునా ఆయన దగ్గర బడుకుంది నీ దగ్గర పడుకునే వాళ్ళు ఎవరులేరని నువ్ ఫీల్ అయిపోయావా
అలా ఏం లేదు
తోడు తోడు
ఆ నా రూమ్ లో అయితే పొట్టి పిల్ల ఉంది గెలుకుత ఉంటా ఏదో ఒకటి
మ్ మ్ నాకు ఈరోజు నిద్దర్ పడుకున్నా నువ్ వచ్చవ్ గదా పడుకున్నావ్ గదా తెల్లవారుజామున ఎప్పుడో తెల్లవారుజామున గాద్ లే పది పదకొండుకి నాన్నేవరో పి పిలిచన్నట్టు అనిపించింది దయ్యావేమొ అనుకున్నా
పది గంట్లకా
టైం గుర్తులేదు న అప్పుడు నేన్ ఏదో ఫోన్ జుస్తా ఉంటే నన్నేవరో పి పీల్చినట్టనిపించింది దయ్యం అనుకున్నా
దయ్యాలు మన దగ్గర్కి ఎందుకోస్తాయిలే
ఏమొ దయ్యం నన్ను పిలిచిందేమొ అనుకున్నా అలాగే అనిపించిన్ నాకు
సర్లే అది ఇగ కలనే అయుంటది లేపోతే అనుకునుంటావ్ పిలిచినట్ ట్టు
ఇ రోజు నా మేకప్ సరిగ్గా ఓచ్చినట్లేదు
ఏసుకో ఇంకో నాలుగు క్రీములు
ఎక్కువ పుయ్యట్ల ఓపిక్ వద్దు నాక్ ఓపికుండట్లా
నీక్ ఎప్పుడుండింది జెప్పు ఓపిక
నాకూ
మ్
అన్ని క్రీములున్నా ఒక్కోసారి ఒక క్రీమ్ పూస్తా
తెలుస్ తెలుసు
టైమ్ పూసాననుకో బాగోదు
ఔన్ మేం జూడ్లే మ్ అదే అదే
ఈ రోజు నా లిప్స్టిక్ కూడా సేట్ అవ్వలా
ఎందుకు పూసవైతే
ఆహ్ అంటే కలర్ మ్యాచ్ అవలె డ్రెస్లో మిక్స్ అయిపోయింది
ఆహ్ సర్లే మ్యాచింగ్ ఏసుకున్నట్ టు ఉంటది నీక్కేమి ఎంజాయ్ జేసున్నారు అఫ్ పిస్ లో హ్యాపీగా సండేలు గిండెలు
రిలేషన్స్ మధ్య బాగా ఎంజాయ్ చేస్తున్నా ఎప్పుడు తీసేస్తాడో మ్ అమ్మా చిన్న ఫ్రైడే నా అదే అది బోలో అదొ ఫండే నువ్ చెప్తున్నావ్ అలా అలా పొడుగు పిల్ల గొమ్ముగుండకుండా అది ఇంక్ ఆమే దగ్గరికే ళ్ళి తెల్లాగా నాకు కన్ఫ్యూషన్ కదా వాళ్ళిద్దరు అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈరోజు ఫ్రైడే కదా ఫండ్ ఏం లేదా అనిందంట అదేదో గేమ్ పెట్టటిసి సచ్చింది అదేందో కూడా నాకు తెలీదు నా
ఉమ్
ఇలాకతే చిన్నపిల్లకాయలు గేములు
అవును నువ్వేం ఆడతావ్ పెద్దదన్నపో
అంతే కదా నేను నేను పెద్దదాన్ని కదా నాతో పెద్ద ఆటలు ఆడాలి చిన్న చిన్న
అందుకే పెళ్లి చేసుకుంటున్నా
ఆహ మ అయ్యనతో ఆడుకుంట
మంచిది
ఏయమ వచ్చింది ఇప్పుడే స్నానం చేసి పొడుగానమే
ఉ ఎక్కడో ఇంకా ఇందాక తొంగి చూసే ఆమె వచ్చి నవ్వుతా ఉంది
అ సి ఆ దృష్టి పెడుతుంది మనకి
ఉ అవును ఇప్పుడే ఫుడ్ తెచ్చుకనింది ఎ తిటిటుకులక తాయలింది
ఆహా ఆహా ఒక ఒక చవి నీ మీద నా మీద వేసినట్టుంది
ఆ అవును
ఓ పాప వన్ ఇర్ బర్త్డేకి వచ్చేసరికి ఏం చేసి ఇస్తావు నువ్వు పాపకే
మా పాపది ఇంకా వల్ళ ఫోర్ మంత్స్ సిక్స్ మంత్స్ ఉంది ఇంకా
ఇప్పుడు ఫోర్ మంత్స్ ఏనా అయ్యింది పాపకి
ఫిఫ్త్ ఫిఫ్త్ మంత్
ఉహు
ఉ
పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు నువ్వు పెళ్లి ఎప్పుడు అవుతుంది నీకు
అయ్యేటప్పుడు అవుతుంది
చూస్తే కదా అయ్యేదే చెప్పు మీ అమ్మకి మా నాకు సంబంధాలు చూడని
మా అమ్మతో ఎందుకు తల్లే నీకు
మీ అక్కకి చెప్పు మీ బావకు చెప్పు బావ పెళ్లి సంబంధాలు చూడు పెళ్లి చేసుకుంటాను ఆ ఎందుక
నువ్వేం చెప్పాలకున్నా చెప్పు ధైర్యంగా చెప్పు నీ ఎనక నేనున్నాను
ఎందుకు ఎందుకు చెప్పాడు అసలు ఆ టాపిక్
అ విషయ
ఆహా
మీకు ఏం అనిపిస్తే అది చెప్పు నేనున్నాను నీకు తోడు అసలా నేను చెప్తాలే మీ అమ్మకి
ఇకెంది చెపైతేమీకా
అన్న్య అదే మాకు బా నాకు మా బావ తోడున్నాడు వెనుక
మ్ అయితే చెపైతే మీ బావాకి ఎవరో గుడా
ఎవరు లేరే
ఈ మాత్రం దానికి ఎందుకు ఆ బిల్డప్ప
చెప్తాం అనుకున్న లేరు హలో లవ్ మ్యారేజ్ లక్ గాదు సంబంధాలలో నీకు నచ్చకపోతే న చ్చలేదని ధైర్యంగా జెప్పు నేను ఉంటాను ఆ లవ్ మ్యారేజ్ అయితే ని చేప్పకుండా ఉంటానా ఇన్ని రోజులు ఎందుకు దాచుతాను
తాంటవ్
ఆహా అసలు ఎవడికో చెప్పకుండానా
ఆ ఎవడిగుడా చేప్పకుండా నాకు చెప్తే నినెల్లి మాట్లాడేసి ఒచ్చేస్తా
కదా అందుకని మాట్లాడ్తా
బావని తీచ్చుకుంటా ఎవడో చెప్తే
కాదు నాకంటే వయసులో పెద్ద గాదు దీంట్లో పెద్ద గదా ఇట్ల మ్యారేజు ల్లో వాటిల్లో అందుకని నువ్వు మాట్లాడితే బాగుంటది
పాతది లాగుంది అంతేకాని అట్లా అ ఇ పొడుగమే డ్రెసేసుకొచ్చింది
మ్ హు బాగుంద అని అడిగింద
ప్యాంటు పాతదిలాగుంది అని చేప్పా
ఓకే ఒకె
సాయంత్రంకి ఏం చేస్తుందో మీకు ఆంటీ
తెలిదు అదే పెట్టిద్దేమొ
అవునేమొ
నేమ్ బోత నేమ్ బోత సర్
కాదు రేపు గ్యాస్లు అంతా ఆమె మళ్ళీ ఆసిటీస్
వొచ్చేస్తయంట
అదే చెప్తున్నా వచ్చేసినా గుడా మళ్ళీ ఇది అలవాటైంపోయింది గదా ఇలాగే తినేయండి మధ్యాహ్నం బైటికెళ్లండి ఆన్ అంటదేమొ ఆంటీ
ఏమొ
మూడు గంటలకె గావాలి గదా మాకు క్యారేజ్
అది సముద్రం లో బోట్ పం అదే పంపించారంట వొచ్చిందంట మంది పంపిచ్చేసారు దగ్గరకోచ్చేసింది గ్యాస్ ప్రాబ్లం రాద్
గోల్డ్ పెరిగిపోయింది నూట యాభై రూపాయలు
మా అక్కకి జెప్తే అదేమొ కట్టట్లే చెప్తా మనీ ఏసీ కట్ ట్టేయ్యమని మళ్ళీ తగ్గుద్దో పెరుగుద్దో ఆహా మా అక్క లాస్ ఆ లాస్ట్ లో కట్టుద్ది ఎంతుంటే అంత కట్టుద్ది లాస్ట్ లో మ్ మా అక్క గుడా వెళ్ళిపోతుంది ఈ వాలా ఈవినింగ్ వాళ్ళ అత్తగారి ఇంటికి ఇరవై ఒకటి
ఇప్పుడు ఓకే ఆ చెప్పావు
హు మ్
బాగుందంటనే శనివారం
అదే బానే ఉంది వెళ్తే మళ్ళీ ఎప్పుడొస్తదో అయో ఆ ఫిఫ్త్ మంత్ అయిపో లోపల వొస్తుద్దేమో తిరిగి
ఉహు అప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకుంటదా
ఫిఫ్త్ మంత్ ఇగ సిక్స్త్ మంత్ మా అక్కకి సెవెన్ టు ఎయిట్ మంత్స్ అంటే ఏ ఏప్రిల్ లో స్టార్ట్ అవ్వదు ఏ
ఆహా అదేనే అప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ తీస్ కని బేబీకి వన్ ఇయర్ ఇచ్చే వరకు ఉంటుంది
త మళ్ళీ ఇడికి షిఫ్ట్ టైపోతారు
ఆహ ఆ తర్వాత ఎలా చేస్తుది ఆఫ్టర్ వన్ ఇయర్
ఆఫ్టర్ వన్ ఇయర్ ప్లాన్స్ ఎక్కువలే ఎలాగైనా చేసుకుంటది
ఆహ
తెలివిగలది ఆ తెలివిలో సగం వచ్చిన బాగుండు నాకు
మాట్లాడుతున్నా నేను ఆ పొడుగు పిల్లంది సంపుతుంది నను నువ్వేడన్నవు రూమ్ లో ఉన్నావా సిగుబొట్టి నాకు ఫోన్ మాట్లాడుతున్నాము సెట్స్ కూడా లేదు అతువార్ వస్తుంది ని దెగ్గరకే నీదేగ్గరికే మాట్లాడు
ఆ ఆ మాట్లాడుతున్నా మాట్లాడుతున్నా నా దగ్గరికి కూడా వచ్చి అడిగింది ఎలా ఉంది అని
ఏమో తలా ఎంతమంది నాడుగుతదొ ఆఫీసులో అబ్బాయిలను కూడా అడుగుద్ది
మనకి ఎందుకులే
మీరుకో
ఉమ్
నేను వెళ్తాను కదా క్యాబ్ లో అప్పుడు చెయ్యప్పుడు కూడా మాట్లాడతా
మంచిది
బోర్ కొడుతుంది రోజు క్యాబ్ లో
అలాగే చేస్తాలే అలాగే నేను వె ళ్ళి రెజ్యూమ్ అప్డేట్ చెపి
ఆ అవును కదా ఆ ఎస్ ఎస్ వెళ్ళి చేయించుకుని అప్పుడు రా అప్పుడు మాట్లాడతా
ఉమ్ ఉమ్
రోజు ఎల్లు నువ్వు ఇంకా అక్క దగ్గరికి వెళ్తే ఏదో చెప్తుది అంటే ఏం ఓపెనింగ్స్ ఉన్నాయి ఎప్పటి వరకు ఉంటాయో కూడా చెప్తది మళ్ళీ ఎప్పుడు
ఆ ఆ అవునవును ఈమంతే ఉంటే ఈ మంతే ఉం అ అంటే మంతే ఉంటాం అంట అన్నారు ఎక్కువ ఓపెనింగ్స్
వే
ఉమ్ అదేలే చూద్దాం వెళ్తాను చేపించుకుంటాను
ముందు చదువు ఫస్ట్ తర్వాత బోదువుగాని
అదే ఫస్ట్ ఇది చూపి చేసుకుంటా